హలో
ఆ హాయ్ ఏం చేస్తున్నారు హల్ఆ ఏం లేదు ఊరికే లే పని ఉందని మాట్లాడుకుంటున్నా ఇప్పుడే
అవునా సమ్మర్ వహల్డ్స్ కెళ్ళిర్రా టెంపుల్స్ గిట్లా
ఏముంది ఈ ఎండకు ఎట్టు పోతలేము ఇక్కడ ఇక్కన్నే తిరుగుతున్నం ఆ మొన్నటిదానుకా ఊర్లుండి వచ్చినం టెంపుల్స్ కేం బోలే ఇగ మ్ మా అమ్మమ్మ చనిపోయారు ఇగ కొంచెం ఆటు ఇటు తిరుగుడే చేస్తున్నాం తమ్ముళ్ళయి గానీ ఎప్పుడివో స్నానాలక్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఆ మ ఫీస్ తీసుకుంటారు ఇక్కడ గంటకి వన్ ఫిఫ్టీ టీ అట్లా తీసుకుంటున్నారు మళ్ళా ఈయనొక్కడే దిగుతడా దిగడు ఈయన తోటి ఏమొ మరి అంతగయితే పోలే లేదు ఇక్కడ మా దగ్గర ఉన్న దగ్గర అయితే అడిగినాం ఇప్పుడు మా వీళ్ళ డాడీ దగ్గర అన్నా కూడా ఇప్పుడు ఆయన కూడా ఫీజ్ కట్టుకోని ఇగాలే
దిగాలన్న కాదు ఉత్తదే వాటర్ పంప్ల్
ఆ పిల్లలు పోతార ఆ పోరు కదా ఫాదర్ ఉంటేనే కొంచెం దిగుతారు మొన్న కుడా మరి బాగానే ఉండే మీ అన్నక్ అవునా
ఆ
ఏమో నేను ఇక్కడ అడిగిన ఇంత ముందు మేము కూడా
మా హా మ ఆడ పడుచు వాళ్ ళ్ళ ప్ డాక్టర్ వెళ్తుంది ఆమే తీస్ క్కతే వెళ్తుంది మా కూర్చుంటే ఆమె వేస్తాంది ఆమె నార్మల్ గా అంటే పేరెంట్స్ పోవాలి కదా ఒక్కరు పోకుంటే ఎట్లా పంపిస్తాం కాని
అవును పోవాలే
హ్మ్ ఫార్టీ ఫైవ్ డేస్ ట వాళ్ళది కూడా కొంచెం ఆ ఇట్ సైడే మన విలే విలే సైడే ఉంటది కొంచెం సిటీ ఏ అంతా మరి సిటీ ఏం కాదు మరి అందుకే రాణిస్తున్నాడేమో వాళ్ళ కూడా ఇదే ఫస్ట్ స్ట్మట ఆ ఆ అంతే గాదులే మరి సిటీలో అయితే మరి అంత ఉన్ టాయి కావచ్చు
అదే ఉంటది ఉంటది ఆ టైం అంటే టైమే ఫీస్ అంటే ఫీ ఫీసే మ్మ్ ఏమన్న నెక్స్ట్ ఇయర్ అయి తే చూద్దాం లే అని ఇంగ
అవునా
ఇగ మేము కూడా కొంచెం ఇప్పుడు చెప్పిన కాబట్టి ఇటూ తిరుగుడు అయిందని ఈ అన్ ట పట్టిచ్చుకోలే ఇగ మ్మ్
చూస్తే మంచిగా ఉండే ఏదన్న ఒక యాక్ట్ క్టివిటీ నేర్పియ్యక పొయ్యిర్ర ఎందుకంటే స్కూల్ సొపుడు స్కూలే అయితది కదా
అవును మీ ఏ కరాటి నేర్పుదాం అని చూత్తన్న
మా ఆడపడుచు వాళ్ళ పాప కి నేర్పిస్తది కానీ మార్నింగ్ ఫైవ్ కే వెళ్ళాలటగా అది
మార్నింగ్ ఫైవ్ క ఏమో వీళ్ళ స్కూల్ పిల్లలు కొంతమంది వెళ్తున్నారు హా టైమింగ్స్ అన్ని తెలుసుకొని దాన్ని బట్టి నేర్
ఆ స్కూల్లో వీళ్ళది ఎట్లా ఉంటది అన్ టే స్కూల్ టైమింగ్సే అన్నట్టు అంటే మార్నింగ్ అంటే స్కూల్ తో సంబంధం లేదు వీళ్ళు బయట నేర్పిచ్చిరు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఆ ఫైవ్ కి తీ తీస్ కెళ్ళి ఈవినింగ్ ఆ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఏమో ఉండేది ఆ పాపకి తను బాగా నేర్చుకుంది నాకు మంచి అనిపిచ్చింది అది ఒకటి అయితే చిన్న ఏజ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లోనే అంటే ఎయి అ కంటే మలుగుతది కదా బాడీ కొంచం పెద్దగా అయితే ఇబ్బందిగా నీ ఆమె సెకండ్ క్లాస్ నుంచి నేర్పించింది మ్మ్ ఆమైతే బా చేసింది ఇప్పుడు బాగా చేస్తున్నా ఇప్పుడు కదా ఇప్ ఈ ఇయర్ స్వి ఫిమ్మింగ్ నేర్పిస్తుంది లాస్ట్ ఇయర్ అమ్మో కరాట అవివి ఇగ మొత్తం వన్ ఇయర్ మొత్తం నేర్పించింది అది ఇగ స్కూల్ తో పాటు అది ఆ ఇప్పుడు ఈ సమ్మర్ లో స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు అది వాటర్ బబుల్ ఇచ్చిందంట తీసుకొచ్చుకుందంటేగాని అది తీసేస్ తే వాటర్ లో మునిగిందనే నిన్న వాటర్ మింగిదని చెప్పింది
హ్మ్ హు ఇంత
నీ నాకు అ అంటే సడన్ గా అంటే టూ త్రీ డేస్ కి వదిలిపెట్టద్ది కదా తైే మన్నడాట మన్నట అనే ఆ తై ఉ ఊ కద కొని చెయ్యద్దు వదిలిపెట్టండి వస్తది అట్ల అయితేనే స్విమ్మింగ్ వస్తది
అవున్లే అది కూడా కరెక్టే మరి ఊకేసిన కూడా దానికే అలవాటు అయితారు
ఆ మనయేనంటే అవి మరి తీసుకపోవడము డ్రెస్ ఇట్ల ఉన్నాయంట ఆ డ్రెస్ కూడా అంటే నార్మల్ డ్రెస్ వెయ్యమన్నాడంట ఇట్లా ఫ్రాక్స్ అటవీ వి ఏస్తే చేయరాని వల్లకు నీ పాయింట్స్ షార్ట్స్ లాగా ఉండే
అదే ప్యాంటు టీషర్ట్ లాంటివి వేస్తే వాళ్ళకి కూడా కంఫర్ట్ గ ఉన్
ఆ కంఫర్ట్గా ఉంటదని ఇంగ అవ్వే ఏసి పంపించింది అంతె ఆ ఇంగ ఆమె ఎళ్లి తీసుకొస్తుంది మార్నింగ్ టెన్ టు టువెల్ నైన్ థర్టీ టు టువెల్ ఇక ఎప్పుడైనా టూ అవర్స్ మార్నింగ్ వెల్తురు కొంచెం లాంగ్ ఉందంట ఆ వాళ్ళే వెళ్ళేసి వస్తున్నారట మీరు కూడా నేర్చుకోపొండి అన్ అంటే మనకు ఉండదు లే ఇగ మనకు ఏమో నచ్చలేదు నాకు వదిన అనంటది
ఆహా
పచ్చలుగా అంటున్నట్టు నేర్చుకుంటే మనకు కూడా ఎప్పుడు ఏద ఏం తెలియదు కదా అట్లా ఫెసిలిటీ ఉన్నప్పుడు నేర్చుకోవాలి ఆ పిల్లలకి ఎంజాయ్మెంట్ ఏ మనకి ఎంజాయ్ ఉంటుది మనం వాళ్ళతో పాటే మనం ఉంటరు
మ్ నాకూర రాదు నీకొత్తదా
అప్పుడు వెనకట బావిలల్ల వేసుకొని పోయేది మాకు ఇక్కడ చెక్ డ్యామ్ ఉంటది అమ్మవాల్ లో మా పే పాపలు రోజు ఈవినింగ్ బయట చూసోస్తారు ఆడ కొసేపు అందరూ వచ్చి ఈవినింగ్ బావుంటది అక్కడ వెదర్ బ్రిజ బ్రిడ్జ్ ఉంటది బ్రిడ్జ్కి మోత్ మొత్తం చెక్ డామ్ ఉంటది కదా వాటర్ వస్తంటది ఫిష్ ఫిష్ పడతారు ఆ ఇసుక టాక్టర్లు వస్తాయి ఇసుక తీసుకెళ్తారు. ఇంకా టైం పాస్ అయితది చాలా ఇంకా టెంపుల్ కూడా అటే ఉన్నది. అటు ఇటు వస్తుంటారు మంచిగ అనిపిస్తది అక హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్లేేసోస్తారు రోజు
మ్ మంచినే ఉంది మాకు అత్తయ ఉండదు అయన మే ఇక్కడే ఉన్నాం కాబట్టి
ఇంకా బాగా మా పిల్లలొచ్చి కాల్ వేస్తే ఇంకా అటె తీసుకెళ్తా
అదేలె మ్
అప్పుడే అంత ముందు బాయిలల పోయి బ చేసేది వాట్ అదే పొలం బాయిలల్లెకి పోయి చేసేది మా బ్రదర్స్ ఇట్ల కిర్కెట్ ఆడి అక్కడే ఈత వేసి సాంగ్ వేసి వచ్చేది
అదే అప్పుడు వాళ్ళంతా అట్ల చేసినే మంచిగ నేర్చుకురు
ఆ ఇప్పుడు అట్లా ఇప్పుడు అట్లా లేదు కదా ఫెసిలి అప్పుడ్ ఎంత లోతున్నా పేరె లేకున్న అందరు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటే మనకంటే సీనియర్స్ ఉంటే వాళ్ళు పోయి తీసుకపోయేది.
మ్ అవును
క్రికెట్ ఆడడానికి బయటకి పోయేది మార్నింగ్ ఎప్పుడో పోతే లెవెన్ థర్ టెన్ థర్టీకి అట్లా వచ్చేది. ఊర్లల్ల ఇప్పుడు అందరూ సిటీలయిర్రు ఇప్పుడుకి కూడా చాలా వరకు ఆడుతరు ఎప్పుడో ఒకసారి ఊళ్ళలో షెటిల్ పెట్టుకుంటన్నారు.
అవును షెటిలు అవును ఫుబాల్ ఫుట్బాల్ లాగా ఆడుతున్నారు.
ఆ నైట్ టైమ్ ఇగ అంటే బయటికి పోకుండ ఉండేటివి అవే కదా
ఆ అంతే.
ఇప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు పేరెంట్స్ అందరు కలిపి అదొక్కటే ఆడుతున్నారు గ్రౌండ్ తయారు చేసిర్రు ఆ ఇంటి ముందు ప్లేసుట్టే అది థ్రెడ్ కట్టడం ఆడడం ఇగ బయటకి తీసుకపోవాల అంటే మల్ల వీళ్లను ఇప్పుడు మనకు తీసకపోతాం కానీ పడుతదో పడదొ అక్కడ ఏముంటదో ఏమో అని భయపడతారు హ అని ఎవరు అనల ఆ ఇంటి ముందే ఆడుతున్నారు సరే సార్ ఇ సమ్మరా అంటే ఆవిడే స్కూల్ నుంచి ఎసిర్రు కానీ అయనకు పట్టుకోవడం కొట్టడం రావట్ల రావాలగదా అది అయ్యే సరికే సరిపోతది కొంచెం బాడీ పెరగతాంది
హ్ అవును ఇప్పుడు అదే అడ్డబెస్ట్ ఒంటే ఇక పోయిందె ఇక గిట్ వచ్చినాక ఈడ తినేస్తా మధ్యాహ్న అసల్ నైట్ళ్ ఎల్లి మా అమ్మాలింటి కాడ తినొస్తా ఖతం
అంతేనా హ హ అ ఇంటికెళ్లే వాల్లంగా
ఇంటికి అమ్మోలింటికి ఎల్లి అటు తినేసి ఇటు పోత
ఆహా ఒకదానీవే ఉంట కలుగతవా నైటు
ఆ ఉంటా వెళ్ళలేదు లే ఉంట అంటే ఒక ఫ్యామిలీ పైన ఉంటారు మేం కింద ఉంటాం అంతే పక్కన బ్యాచ్లర్స్ వాళ్ళు వీళ్లు ఉంటారు కొంచెం చప్పుడు వస్తది ఏం భయం లేదు టూ ఇయర్స్ అయితుంది ఉండబట్టి ఇప్పుడు అలవాటు అయ్యా కొంచెం ఆ ఏముంది ఊ అంటే ఎవరికన్నా ఫోన్ చేసిన ఇప్పుడు ఎవరైనా వచ్చేటట్టు ఉంటారు
ఆ మీకు దగ్గరే ఉంట
అందరు దగ్గరే ఉన్నారు కాబట్టి అదే
అవును అమ్మ వాళ్ళ దగ్గరనే అత్తయ్య వాళ్ళ దగ్గరనే కాబట్టి ఏం కాాదు
సరే
ఆ అవును మార్నింగ్ మంచిగా తింటాడా బాబు టిఫిన్స్ ఇట్ల టటిఫన్ టైమ్ టిఫిన్స్ గిట్లా
ఏమితిననడు చక్కగా పొదుగాలనె స్కూల్ పోయటప్పుడైతే ఓన్లీ పాలు ఒకటి తాగేస్తాడు పోతడు స్కూల్కి పెడతా టిఫిన్ ఆ టెన్ కి టిఫిన్ పెడతారు లో ట్వెల్ కి లంచ్ పెడతారు
అవునా మంచిగా ఉంది అంటే ఏ టైం పోతరు మార్నింగ్ స్కూల్కి
నైన్ కి వెళ్ళిపోతాడు ఎయిట్ థర్టీ ఉంటదిగాని నేను నైన్కి తోళ్తా కాకపోతే తినడు ఏయిట్కి లేస్తాడు కదా
ఆహా మంచిగనే ఉందిరా టెన్ అంటే బెటరే మరి వేరే స్కూల్ల్లో అయితే సెవెన్ సెవెన్ థర్టీకి మా పాప వాళ శిశు మందిర్ స్కూలు సెవెన్ థర్టీ దర ఇక అది ఆఫ్డే స్కూల్ అయితే సిక్స్ థర్టీ కే తోలమంటే మేము అసలు తోలం అన్నమ్
అమ్మో అంత పొద్దున్నే ఆ పిల్లలు ఎట్లా లేస్తరు
అసలు మేమే లేయం వాలేడలేస్తారు హ హ డ్యూటీని బట్టి మేము కూడా స్లీపింగ్స్ ఉంటాయి మాయి ఇప్పుడు చిన్న పాప చిన్నది కదా నేను లేచి పని చేస్తే ఆమె నా నాతో పాటే లేస్తది ఇంక ఈమె లెసి ఆ ఇప్పుడే పైగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పడుకుందా అని చూస్తే ఫైవ్ కి లేసి కూర్చుంటాంది అట్లా ఉంటది మా పాప టూ కి లేచి కూడా కూర్చొనే ముచ్చట పెడతా ఉంటది ఆమె తోటి ముచ్చట
నేను పండుకుందాం అనే రోజు వీళ్ళు పండుకోనియ్యరు అసలు ఏం చేయనియరు ఇగ
ఆ ఇయాల సండే మా మమ్మీకి కూడా వర్క్ ఏమి ఉండదు సరే ఉందామని చూస్తే ఇగో అట్లా మా మమ్మీ అంగనవాడి టీచరు ఇగ సరే సర్ మరి ఈయాల వర్క్ ఆ ఇయాల వర్క్ ఉండదు కదా అని చు వచ్చింది చూస్తే ఇగ చూడు ఆమె ఫైవ్ కి లేచి కూర్చొని లేపి ముచ్చట పెడుతున్నారు లెప్తున్నారు నన్ను
ఆ ఇంకేముంది పటు ఇంకోన్ని రోజులాగా ఆళ్ల తోటి ముచోట్లు
ఆ ఇగ ఈ యొక్క వన్ ఇయర్ అయితేనే అమెతోని అయిపోతుది
ఆ నువ్వు ఒక్కదానివే నా
ఆ బ్రదర్ ఉన్నాడు బ్రదర్ వాళ్ళు ఇక్కడ ఉండరు స్టేట్స్ లో ఉన్నారు మేం ఒక్కరమే ఇక్కడే ఉంటామే అంటే ఇగ మేమే వస్తాము వాళ్ళుగా ఇద్దరే ఉంటారు మేము రాము అనుకుంటాం కానీ ఇక ఫెస్టివల్ కి వచ్చినం ఈనే ఉంటాం ప్రతి సమ్మర్ కి వస్తాడు ఇగ వాళ్లే అంటారు చిన్నపిల్లల స్కూల్ చిన్నపిల్లల పిల్లలు ఉన్నప్పుడే వస్తున్నారు తర్వాత రమ్మన్నా మీరు రారు
అంతేగా ఇప్పుడేగా పోయేది
కొంచం పెద్దగా అయితే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అంటారు అవ్వంటారు రేపు అంటారు మీరే ఏడుస్తారు మేమే అప్పుడు రావాల్సి సో ఇప్పుడు మీరు వస్తారు మేము అప్పుడు వస్తాము అంటారు ఇగ అప్పుడు మమే మీ దగ్గరకు వస్తాం ఎందుకంటే ఏజ్ అయిపోతు అంటే మాకు ఇక అన్న అయిపోతాయి అప్పుడు కొంచం ఇప్పుడు వ్యవసయాలు ఉన్నాయి వాటి వాళ్ళు పెద్దగా అయితుంటే వ్యవసయాలు కూడా చేసేటట్టు లేదు ఈ కోతుల ఏమైనా వరే వేస్తున్నారు ఇగ ఈ వరి వేయడం వల్ల ఇప్పుడు కూడా కోతులే ఉన్నాయి అవి కూడా బంద్ చే బంద్ చేస్తే బంద్ తలుచుకుంటే అవి కూడా బంద్ చేయాల్సి వస్తుంది ఇగ కోతుల బాధ తట్టుకోలేక
సరే ఇంకా ఆ సరే